హలో తిన్నారా అన్న
తిన్న చిన్నల్లుడు కోసం చికెన్ ఈరోోజు
అబ్బో వావ్
ఏం చెతాండు బన్నీ గాడు సాయిగడు ఏం చెత్తాండు
లేడు చింటు ఇంటికి పోయినట్టున్నాడు వాళ్ళ చిరేమో
ఊరినుండి వోచిరేమో
ఉ బండి వేసుకొని పోయ పాల కేంద్రం కాడ పల్లుడా కొగొచ్చుకున్నాం ఐస్ క్రీంలు
వామ్మో
కానీ అక్కడ బల్లలా వయ్యరు కదా నేను సింధు సాయక్కా
ఇయ్య
వంద రూపాయల్ పెట్టేది ముప్పై రుప్ పదొండి కతం చేసినమ్ టెన్ రుపీస్కొకటి వాళ్ళందరుంటే అందర్కొకటి
ఆ ఓ అమ్మ బాబోయ్ ఇంహూ ఆహా ఇప్పుడు ఆళ్ ముగ్గురు ఆళ్ళు ముగ్గురు మీరు ముగ్గురు తొమ్మిది మంది తొంభై రూపాయలయిపోతాయ్ కరెక్టే అందరు ఎ ప్రతి ఇంట్లో ముగ్గురు ఉన్నారుగా ఇం
అట్లనే ఇంక రక్షితున్నాడు కదా ప్లస్ వన్ను
అదేలే
ఆహా వాడ్ తింటుంది వాళ్ళ మమ్మీ తింటుంది వాడ్ దెగభై
అట్లంటావా వాళ్ల మమ్మితింటేనే వానికొత్ త్తెయ్య
మ్ఉ
కొంచెం బానే లావైనట్టుండు గద నీ కొడుకు
ఉమ్
బ్లాక్ ఎ బ్లాక్ అయినట్ న్నడు కదా అవునా ఎలి ఎలికేడ నీల బడకపోవడం ఎందే త తల్లి
నిజంగత్తమ్మా అదే అక్కడ పోతే ఒక టూ డేసే చాలు రెండు మూడు రోజులు బా పోషినామంటే మళ్ళీ ఎలిగిపోత్ తన్నగడు
ఒయ్యా ఉన్న హోలీ పండుగ రోజు హోలీ పూసిన్రోజు చూసిన స్టాటస్ స్టా ఫోటోలల్ల
ఆహా ఆ ఆ రోజు అట్ల
వెయ్యాలె
నాయనమ్మనెే పూషింది
అవునా అహా
గ్రీన్ కలర్ ఊష్పోయింది ఇగా కలర్లు కొన్ని కొ కొంచెం పెట్టమనేసి కలర్ కలర్ కలర్ నేనే కలర్ కలర్ ఫోటోస్
మరి ఎమ్ ఇచ్చిండమ్మా నీ కొడుకున్న మామ్మకి
పోపితాడ్ తీ పెదగైనక
ఆ పెదగైనక పోపితడట
ఏ అప్కాష్ పెళ్ళిలా ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నానుమ్మంది అన్నప్రసన్న
అవునా యాడ ఈన్నేనా ఇంటికన్నా
హుమ్
తరనే
ఆ దాంట్లనే అనుకుంటునం గాని
ఆఆ
ఏమైతదో
ఆ ఏటున్నదది
ఆ ఆ లేదు ఇం టైమ్ ఉంది గదా
అదే ఓ మొన్నేల్లుందా
కన్స్ట్రక్షన్ జేతం గద
చేతర్ అంతలోపె అయిన ఉంది ఇంటికడ రావలా గుళ్ళనైనా చేసుకొని రావచ్ చేస్కొని ఇక్కడ ఏమైనా భోజనం పెడితే పెట్టుకోవచ్చు
అదే ఇది కొంచెం కొంచెం మరీ అట్లా ఉండడం కన్నా కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకొని గుళ్ల్లో వేసుకొని వచ్చి అక్కడ ముత్యాలమ్మ దగ్గర ఆ మొకున్నదట
అవునా
ఆ ఇగ మా పెళ్ళి అప్పుడు మొక్కుకున్నదట
ఆహా కోని గొతున యాటనేనా ఐ ఇంకేంది మరి అట్నే ఇంకేం భోజనాలు పెడితే అయిపోయి
అదే
ఓ ఇరవై కిలోలు ఇరవై కిలోలు వండితే చాలు అ యాట మను ఇందులో ఓ పది కిలోల చికెను యా టాళ్లకేం ఫుల్ ఫుల్లుగా తిని పోతరు
అదే అసలే ఇంకా కులవంత పెట్టలేదు అనేసి అంటాన్ రట మమా తోటి
మ్మ్ మరింకేం అన్ని అయిపోతే తీయరాదనా మ్మ్
అప్పుడు గంత దూరం ఎవడొత్తాడని సగం వచ్చిరిసు సగం రాలేదు అదిదనేసి మాట్లాడతారంట
మ్మ్ మ్మ్ పన్ల పనయితే అయిపోతది తీయరాద ఏమైతాది
అదే అక్కడ ఒకటి ఉన్నది మేడారం దగ్గర వం కొట్నది
మ్ ఇక్కడ మన మేడ
ఆ పెద్ద మేడర్మే ఇవన్నీ పెళ్ళిప్పుడు మొక్కుకున్నాయి, పెళ్లి మంచిగా అయితే అన్ని విస్టింగ్లు అయిపోతుండయి అప్పుడు అన్ని మొక్కుగాని ఇ అట్ల అయితే ఇప్పుడు వీడితోటి వచ్చింది ఇక వీడితోనే అన్న అయి
నకేన్న మొకులు మొకిర మరి
తిరుపతి ఉన్న అన్ని ఉన్నాయి మళ్ళీ విస్టింగ్లు అన్ని నేను ప్రగ్న చికాకు చేసుడు కద అదేవన్ కవ కు ఇదివన్ కడవ మకుళ ఇద సార్
వడ్డీగా కాలి మో మొక్కల మొక్కంగానే అయిపోద్ద మొక్క తీర్పుకు తీర్చదు అదే తిరుదురి మన్న మ్యాన పొయ చినడుగా తిరుపతి
మొన్న ఈవినింగ్ వచ్చిండు
అది అది వీళ్ళంతా పోయిర్రు కదా హు సది పల ఫ్యామిలీ ఉన్న వాళ్ళసని పాటు ఏస్తున్నారు
వితౌట్ వాళ్ళ మదర్
అద అదే
ఆ సందీపు పవనన్న వాళ్ళు వాళ్ళందరూ పోయిరిగా
వాళ్ళమ్మ రాలేదా ప్రదీప్ వాళ్ళమ్మ రాలేదా
ఊర్లోనే ఉన్నదట
అవునా
అహ్
ఊర్లకుంటే నా దగ్గరికి పాలకు వత్తుది నాకాడకి పాల క్ నాకాడికి రాలేదు కదా మరి
ఏమో మరి ఇగ ఏడికి పోయిన గిట్ల వచ్చింది కదా
ఆ.
లేదు వేరే ఎవర్ రొ హోల ఫ్యామిలీ అంత ఒక అంకుల్ ఆంటీ వాళ్ళ చిల్డ్రన్స్.
ఉమ్
రమేష్ మామయ్య
ఉమ్.
కొడుకులు పవన్ అన్న బావ.
అవునా.
ఉమ్.
సరే సరే తీయండి. వెంకట అవూతది లేకపోతే పాలకు పాలకు నా నాకన్న తీసుకుంటాడు ఏప్పుడు రెండు నెలకు
కావచ్చు మరేటొచ్చిందో. ఇటు వచ్చినట్టు ఉన్నది.
అయ్యో ఎందుకు ఏమన్నా పీరియడ్స్ వచ్చినయటన మరి.
ఏమో ఇగ గవన్ని చెప్తారా వాళ్ళు.
అంతే ఉన్నట్టున్నది. ఆ తిరుపతికి పోవడం కూడా ప్లానింగ్ ఉండాలే అట్లే మూకోదే. ఆ టాబ్లెట్ షీట్స్ వేసుకోనె వేసుకుంటది.
చిన్న.
తెలవదు నాకు ఏ విషయాలు. ఇది కొత్తది.
హామ్. ఇంకో ఫోటోల లేదా ఆమె ఒక్క వీడియోస్ కూడా తీస్తారుగా సందీప్.
అందదా వాడు ఊరుకోడు తిన్నె ఉంటాడు.
ఆ.
మొన్న గజార బింద అంటుంది కదా ఒకటే ఫోటోలు తీస్తాండు కదా వాళ్ళ అమ్మాయి. ఏ గాడికి పోయిన కాడ తియ్యాడా ఆ ఎటునుంచి టీ తాండోఅట ఆ ఇటు వంచి తితండు అటు వంచి తితండు అటు నుంచి తితండు ఇటు నుంచి తితండు.
పండుకొని తింటడు లేచి తింటడు.
ఆ. వాడు దీనికంటే ఎక్కువ వాడే ఫోజులు పెట్టి తితాండు.
ంగదివార అట్లా
ఎన్నడొస్తారట మరి మీ అత్త ఫోన్ చేయలేదా నీకు.
చేసింది.
ఉమ్
హే హ రమ్మన్ మాత్రం ఏం అనట్లేదు
ఉహు
కు మళ్ళా అయ్యితాంది బ్లీడింగ్
అవునా డేట్ వచ్చిందా
వన్ వీకే ఆగింది అత్తమ్మా డెలివరీ అయినా కాన్ నుంచి మళ్ళా అయితాంది మళ్ళా నిన్న మొన్న మొన్నటి నుంచో మళ్ళ కనబడట్లేదు
ఉహు
మల్ల ఎట్లుంటందో చూసి రేపు చూడాలి
ఆ రెగ్యులర్ ఐతందా లేకపో తే మంత్లీ మంత్రినా
ఆహా ఇప్పుడు జనవరి ట్వంటీ ఫోర్ నుంచ అని ఇప్పటి వరకు ఒక మధ్యలో ఒక వన్ వీక్ ఆగింది అంతే
ఆ డెయిలీ
ఆ డెలీ ఇగా అందు ఇంకా ఇంకా బక్కగా అయిపోతనావ్ చానా
ఓర్ ని ఆడు జీకుడు ఇది ఇంకా ఎందో ఎట్లుంటదే
అగే ఒక ఆశా వర్కర్ అడుగుతే ఏం కాదు సి సెక్షన్ కావటికి త్రీ మంత్స్ వరకు ఏం కాదు దాని తర్వాతికి అయితే హాస్పిటల్స్ పో హాస్పిటల్ పోవాలని అన్నది
అంత లేదు సి సెక్షన్ కి వన్ వీక్ ఉన్ తగ్గిపోతది
ఉమ్ ఆమెకు చెప్పినంత ఆమె ఎవరో ఆ అట్లా ఏవో చెప్తా ఆ వాకి
ఉ గిన్ని రోజుల దాకా ఉండనే ఉండదు అక్కడ గైనకాల్ జస్ట్ ఎవ్వలు నన్న కనుక్కోమని చెప్పు ఆ హాస్పిటల్ల్లో పని చేసేటోళ్ళని
ఆ అదే
ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే దేని దాని మలో ఒకసారి అబ్డామిన్ స్కానింగ్ చేయించినా తెల్ అర్థం ఐతది ఏంది అది ఇప్పుడేమన్నా చెడు రక్తం కాదు కదా
అవును మొత్తం మొన్నటి దాకా అక్కనే ఉన్నా ఒక పక్క గిట్లా ఐతంటే కూడా ఎంత గనంగా ఇది చేసుకోవాలి పని
ఉమ్
వాన్ని ఒళ్ళే వేసుకుని కూర్చుంటాది
ఆ ఇగా అంతేలే అబ్బో ఇది ఒకటి అలకగా దొర్ ఉత్తదమ్మ
ఇట్లా నేను ఈన్నే ఉన్నా ఆ మన్ రా వత్తవా నడగాలే అమె వచ్చి తీసుకు కొన్ వోవాలని ఫిక్స్ ఐన
దీన్లా ఉండు ఆరు నెల్ల దాక ఉండు నష్టమేం లేదు ఓం కా కంట్రోల్ బియ్యం ఏదైనా ఒకటి తిని బతుకొ
అవును అయితే మా వదిన ఆమె అడగలేక మా వదినతోని చేపిచ్చింది ఫోను ఏమున్నది వదిన ఇయ అక్కడ పోతే రెస్ట్ ఉండదు కదా ఇక ఫిఫ్త్ మంత్ లో కూడా తీసుకోపోచ్చాడు కదా అప్పటి వరకు ఈడనే ఉంటా అని నేను
ఊమ్
అంతా అవ్ అవ్ తోని చెప్పిందేమో ఇగ ఆమంటాంది కదా ఎండలు బాగా కొడతున్నాయి కదమ్మా వేరే ఏం లేదే అనేషి ఆమన్ టాంది ఆ చింత చెట్టు నీడ పడతాంది అత్తమ్మ సళ్ళగా ఉన్నది గా అక్కడనన్న ఏసీ వల్ల వత్తంది, గానీ ఇక్కడ ప్యూర్ గా సల్లగా ఉన్నద న్ చె.
హుమ్ వద్ అన్ని ట్ కి అలవాటు అయితేనే పిల్లలు మంచుకుంటర్ అర్ధమయిందా ఊకే వోయి ఏసీల వన్ పండపెడితే అదే అలవాట్ అయితర్ పిల్లలు, బయట ఎళ్ళినవ్ అంటే గయ్యన్ మొత్తుకుంటారు.
అవును ఆవాడ ఏం ఇప్పుడు ప్రజెంట్
ఆ ఆలవాటే చేయొద్దు ఫస్ట్
కొంచం ఇక్కడ వేడి గా ఉంటది కదా, అక్కడికి పోయినా. కా ఏసి ఎత్తర్ అన్నట్ ఆ ఏసీ ఏతే నే లోపల బెడ్రూమ్ లో కి పోయి బేడ మ్ వేసుకుంటా
ఉమ్
మళ్ళ వాన కి మొత్తం నీజింగ్ అయితది
హుమ్
లానే శి కోకోని ఆ
ఉంటా మళ్ళా చేత
ఆ